చెప్పు అక్ష ఆ
అదే ఇంకా ఎలాగ్ నువ్ ఇంటర్ అయ్యంది కదా ఇప్పుడు ఎలా
ఓ
నెక్స్ట్ మంటున్నావు
నెక్స్ట్
ఏ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నావ్.
తెలీదు ఎమ్ సెట్ రాసాను ర్యాంక్ వస్తే. కౌన్సిలింగ్ చేసిన్ తర్వాత్ తా ఏ కాలేజ్ వస్త్ తే అదే. మేబి ఎస్ ఆర్ ఐ టి వస్తే మేలు. ఎదిగి నాకు ఈజీగా ఉంటది. ఈజీగా ఉంటది ఇప్ నుంచి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేయడానికి హాస్టల్ అంటే నా వల్ల కాదు.
ఓకే నేను నేను రాసిన ఎంసెట.
ఊ
బట్ చూడ అదే నేను అదన్ అనుకున్నా అశ్వక్ క కాలేజ్ ఉంది కద్ ద వుమెన్స్ దీ అదే అనుకున్నాం. హు ఒకవేళ సీట్ రాకపో పోయినా పేమెంట్ అయితే ఇంట్లో పే చేస్తానన్నారు.
హు
చూడాలి అంటే ఎస్ ఆర్ ఐటి అన్నావు కదా, అది ఎలా ఉంటదో కొంచెం ఫ్యూచర్స్ తెల్సా
ఆహ నాక్ సీనియర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కనుక్కుంటే మంచి కాలేజ్ గర్ల్స్ కి సేఫ్టీ ఉంటంది‌. హాస్ట లో అయినా లేదంటే బస్ అయినా ఫ్యాకల్టీ ఉంటారు. బసెస్ లో ఆ అని చెప్పారు. ఇంకా ఉంటది కాలేజు
హు
ర్యాకింగ్ ఇలాంటివి ఏమి ఉండవన్నారు.
ఉ
ఉ ఇంకా ఫ్యాకల్టీ
ప్లేస్మెంట్స్ ఏవైనా
ఆ ట్రైనింగల్ ప్లేస్మెంట్స్ బా జరుగుతాయ్, మంత్లీ ఇయర్ ఇయర్ చాలా మందికి జాబ్స్ వచ్చాయ్, టీసిఎస్ లో హెచ్ సి ల్ లో ఇన్ఫోసిస్ లో కూడా మంచి ప్యాకేజెస్ తొనే చైయ్
హు
చూడాలి ఏ ఎంసెట్ ర్యాంక్ వస్తే ఇ ఇ ఎస్ ఆర్ ఏటి కి ఎల్పోత్
ఏవైనా ప్రోగ్రామ్స్ సంథింగ్ ట్లా ఏవన్న ఉంటాయా
ఆ కల్చరల్ యాక్టివిటీస్ చాలానే ఉంటయ్. ఇంకా ఈ స్పోర్ట్స్ డే అప్పుడు చాలా గేమ్స్ పెడతరు. ఫ్యాకల్టీకి పెడతారు, ఇంగా స్టూడెంట్స్ కి పెడతారు. ఉమ్ ఇంకా అక్షయ్ ప్యూన్స్కి వాళ్ళకందరికి కూడా పెడతరు.
నేను ఏమంటే ఎన్సిసి ఎన్ స్ క్లబ్స్ ఉన్నాని. ఇంకా కొన్ని క్లబ్స్ ఉన్నాయని విన్ నా
ఆ అవి కూడా చాలా చాలానే ఉన్నాయంట, అవి కు కూడా మంచిగా ఆ ట్రై చేశారంట, వాటిల్లో ఎన్సిఎస్ లో కానీ ఎన్ఎస్ఎస్ లో కానీ
ఎన్సిసి అంటే కొంచెం ఐడియా ఉంది కానీ ఆ చెప్పు
ఫోటోగ్రాఫ్ కి సంబంధించి షటర్ బాక్స్ అని ఆ
ఆమ్
ఎన్ సి సి కి
కొంచెం
ఫోటోగ్రఫీ కి సంబంధించి చి
ఏ
ఈ ఫోటోగ్రఫీకి సంబంధించి షట్టర్ బక్స్ అనే గ్రూప్ ఉంది దాంట్లో వల్లే ఎడిటింగ్ నేర్పిస్తారు వల్లే కెమెరా ఎలా యూస్ చేయాలి డ్రోన్స్ ఎలా యూస్ చేయాలి ఫోటోస్ ఎలా తీయాలి విడియోస్ ఎలా ఎడిట్ చేయాలి అవన్నీ వాళ్ళు నేర్పిస్తారంట ఇంకా టోస్ట్ మాస్టర్ చర్స్ అని క్లబ్ ఉంది అందులో ఇంగ్లీష్ లో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి హెచ్ఆర్స్ తో కాని ఫ్యాకల్టీస్ తో కాని హైయ్యర్ అఫీషియల్స్ తో కానీ ఇంకా ఎవరితో ఎలాగా బి బిహేవ్ చేయాలి ఎలాగా కమ్యూనికేట్ అవ్వాలి అని ఒకవేళ నేర్పిస్తారు అంట ఇంకా చాలానే క్విజస్ పెట్టి ఇంకా వాటిలో ఎక్కువ అవగాహన ఇయ్యేలా చేస్తారంట ఎవరు
ఎన్ఎస్ఎస్ అంటే ఏముంటది అక్కడ
ఎన్ఎస్ఎస్ అంటే
ఏముంటది అంట అంటే అసలు ఏం ఆది ఇంతవరకు వినింది లేదు ఎన్ఎస్ ఎస్ అంటే ఏమిటి అంటున్నా
ఎన్ఎస్ఎస్ అంటే ఈ ఈ స్టూడెంట్స్ నుంచి అంటే స్టూడెంట్స్ ఎంత ఇవ్వాల అనుకుంటే అంతమని కలెక్ట్ చేసి పూర్తి పూర్స్ కి హెల్ప్ చేయడం ఇంకా బ్లడ్ బ్యాంక్స్ అలాంటి పెట్టి ఈ నేబీ పీపుల్ కి ఇవ్వడం
కొంత కొంతమంది చెప్పండి ఎస్ అంటే అఔట్ సైడ్ కి వెళ్ళి వన్ మీకు హెల్ప్ చేస్తారు అని విన్నా
ఆ అదే పని కలె చేసిన తర్వాత మనమే వాళ్తో ఇంటరక్ట్ అయ్యి వాళ్ళ తెలుసుకొని అం ద పీపుల్ కి ఏం కావాల అవి బయ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు ఇంకా కొన్ని కొన్ని సార్లు ఈ అన్నదాశ్రమాలకి వృద్ధాశ్రమాలకు కూడా తీసుకొని వెళ్తారంట బ వాళ్ళు ప్రొమైట్ చేసి కాలేజీలల్ని
హు కొన్ని స్కూళ్లకి పెయిం
కూడా ఉంటారంట
హు కొన్ని స్కూల్లకు పెయింటింగ్ కూడా వేయిించన్నారు అని విన్నా
ఆ అదే ఇంకా ఆ ఈ క్యాంప్స్ కాకుండా ఇంకా ఎక్కడికన్నా ఈ ప్లాంటేషన్ కానీ
ఆ
అఔట్ సైడ్ కి తీసుకెళ్ళలి ఎక్కడన్నా ఆ ప్లాట్స్ దగ్గరకి ఏదన్నా ఎలక్ట్ర్రిషియన్స్ వర్కర్స్ ఉంటారు కదా
అ
డో డో డ్యామ్స్ ఇలా మంచిగా చూపిస్తారండి నువ్వే జాయిన్ అవాలనుకున్న కుంటున్నావ్
అ
ఆ కాలేజ్ డే ఫ్రెషర్స్ డే ఆ
అదే
ఫ్యాకల్టీస్ కూడా జాయిన్ అవుతారంట కల్చరల్ విటీస్లో
ఆ
ఆ అప్పుడు ఈజీగా ఉంటది ఇంకా
అదే మోస్ట్లీ అయితే క్వాలిఫై అవుతానన్నని ఉంది ఒకవేళ ర్యాంక్ అనేది కొంచెం కు వస్త అశోక కానీ ఎస్ఆర్ఐటి గాని చూద్దాం అనుకో కున్నా
అ
అంటే కొంచెం కనుక్కోవాలి కదా కాలేజ్ గురించి కూడా
అవునవును
ముందుగానే ఫ్యూచర్ ఉంటది అక్కడ
ఆ
ఇప్పుడు మనం ప్లేస్ మే పెన్ చోటూ పోయి చే జాయిన్ అయినా మనుకో ఫోర్ ఇయర్స్ ఊరుకి చదివి జస్ట్ బయట్కి వస్ తే ఒక జాబ్ లేక చేతిలో చాల కష్ ష్టంగా ఉంటది అందులో ఇంట్లో
ఓన్లీ గర్ల్స్ క్యాంపస్ కద అనుకుంటా కదా
అక్కడ కూడా హాస్టల్స్ ఉంటాయి అంటే కాలేజ్ లోనే ఉం ది అది కర్నూలు లో ఉంది
ఈ ఎస్ఆర్ ఐటి అయితే కంబైండ్ మంచిగా కమ్యూనికేట్ చేసుకోవడానికి ఫ్రీ అవ్వడానికి ఉంటది
హు
అంటే కొంతమందికి ఫియర్ ఉంటది ఎలా మాట్లాలి ఏమి అని
ఆ కో ఎడ్యుకేషన్ ఉంటే ఫస్ స్ట్ ఇయర్ లో ఇబ్బంది గా ఉన్నా పోను పోను బెటర్ అయితది మాట్లాడడం ఎస్ ఆర్ ఐటి అయితే బట్ అశోక కాలేజ్ విమెన్స్ ఒకటే కానీ కాలేజ్ బా చూడాలి ఎస్ ఆర్ ఐటిలో ఇంకా ఇవి కూడా స్పోర్ట్స్ కూడా ఉన్నాయంట
ఎస్ ఆర్ ఐ టి లో
స్పోర్ట్స్ ఉన్నాయి ఉమెన్స్ కాలేజ్ లో కూడా ఉన్నాయంట అశోక కాలేజ్ లో
ఆ స్పోర్ట్స్ కి ట్రైనర్ కుటా నిన్
కాలేజ్ హా అశోక కాలేజ్ లయి తే స్పోర్ట్స్ అంటే బాస్కెట్ బాల్ గా ఉందంట స్విమ్మింగ్ ఉం అదే అన్నారు బానే స్టిల్ కూడా ఉందన్నాడు ఊ ఆ
ఇది
స్విమ్మింగ్ గర్ల్స్ కి నేర్పిస్తారంట
ఆఆ ఓ హో
సెటిలు ఉంది అన్నారు ఏమన్నా చేస్తారేమో కాలేజ్లో నాకీ అంత ఐడియా లేదు కనుక్కోవాలా అన్ అననకున్
అవ్ సరే కనుక్కక్కొని ఒకసారి చూసి అంతా ఊ ఓకే అనుకుంటే ముందు నెక్స్ట్ స్టెప్ తీసుకో
ఊ
ఇంకా నెక్ వేరే కాలేజెస్ ఇంకా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయ్ హాస్టెల్కెల్లాలకున్ టే ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ అప్ అండ్ డౌన్ కూడా ఈ లొకేషన్ కి నుంచి దగ్గరగానే కొన్ని ఉన్నాయి అంతే మోస్ట్లీ హాస్టలైతేనే హ్మ్ బెట్రేమో అక్కడ అంతా అ ర్టైతది ఇ ఇప్పుడు ఇంతవరకు మనం కల్ ఇంటికి కాలేజ్కి స్కూల్కి తిరిగాం కాబట్టి. హాస్టల్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఏ
హ్మ్ అదే ట్రై చేస్తా. సర్లే ఉందునా
ఆ ఓకే